బావున్నావా స్.
ఆ బావున్న ను ఎలా ఉన్నావు.
బయంలే ఈ రోజు ఎన్విరాల్మెం ట్. ప్రొటెక్షన్ గురించి జిటేల్ గా మాట్లాడతామా.
ఆ మాట్లాడతనామ్ నాకి తెలిసి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా.
అవున్లే అసలు ఎన్విరాన్మెంట్ హెల్తీగా ఉంటే మనం కూడా హెల్తీగా ఉంటాం కదా.
అవును కరెక్టే ఎన్విరాన్మెంట్ అంటే మనా చుట్టూ ఉన్నా ఎయిర్, వాటర్, సాయిల్ ప్లాంట్సు, ఆనిమల్స్ అన్నీ వస్తాయి.
మ్మ్ అవును ఇవంతా ఇంక్లూడ్ చేస్తుందే మరి ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయ్ అంటావ్.
ఇంకా చూసుకుంటే పాపులేషన్ పెరగడం వల్లా, పొల్యూషన్ పెరగడం వల్లా, డిఫారెస్టేషన్ ఎక్ క్కువై పోతాంది కదా ఇంకా దీని వల్ల అంతా ఇంకా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎన్విరాన్మెంట్ కి.
నావును ఇంకా సిటీస్ లో ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంటోంది గదా.
అవును ఇంకా వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్ వల్లా అయితే ఇంకా ఎయిర్ క్వాలిటీ తగ్గిపోత్ తుంది అసలు ఫ్రెష్ ఎయిర్ అనేదే ఉండడం లేదు. ఎక్కడ చూశినా బ్యాడ్ ఎయిరూ, పొల్యూషన్ ఎయిర్ ఇదే వస్తా ఉంది.
ఊ నవును ఇంకా ఫ్యాక్టరీస్ కూడా పొల్యూషన్ కి ఒక రీజన్ అసలూ ఎట్ ట్లా అంటే అట్లా పొల్యూట్ చేశి పడేస్తున్నాయి ఎన్విరాన్మెంట్ ని
అవును నిజమే
హు ఇంకా మరి ఎయిర్ పొల్యూషన్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్త్ త్తాయి అంటే మన హ్యూమెన్స్ కి
ఇంకా ఎయిర్ పొల్యూషన్ అంటే ఫస్ట్ వచ్చేదీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చూ ఆస్త్ తమా లాంటివి కూడా పెరగవచ్చు ఇంకా ఆస్తమా అంటే చానా ప్రాబ్లం అయిపోతుంది కదా.
ఊ అవును అసల్ ఆస్తమా వస్తే అసల్ ఒ ఆ ఊపిరి తీసుకునేకి గూడా చానా కష్టం అయితుంది అందుకే మనం పొల్యూషన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ లో పెట్టాల పొల్యూషన్స్ ని
అవును మరి వాటర్ పొల్యూషన్ గురించి చెప్
అంటే వాటర్ పొల్యూషన్ అనేది రివర్స్ అండ్ లేక్స్ లో వేస్టు పడేస్ స్తే వాటర్ పొల్యూషన్ అవుతుంది అన్మాట.
అవునా అది హ్యూమన్స్ అంటే అనిమల్స్ కి డేంజరస్ కదా అసలు ఎంతా డేంజర్ అంటే. చాలా
ఊ ఆ అవును చాలా డేంజరస్.
ఇంకా క్లీన్ వాటర్ లేకుండా లైఫ్ అయితే ఇంపాసిబుల్ అసలు ఊహించలేం లైఫ్ ని. క్లీన్ వాటర్ లేకుండా
ఊ ఉహ్ ఊ అవును కరెక్టె ఎక్జాట్గా.
మరి ట్రీస్ ఇంపార్టెంట్ ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి.
అంటే ఇంగా ట్రీసూ మనా. మనకు ఆక్సిజన్ ఇస్తాయీ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అవి ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయీ.
ఊ ఇంకా టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి.
ఊ అవును ఇంగా బర్డ్స్ అండ్ ఆనిమల్స్ కి షెల్టర్ కూడా ఇస్తాయి అన్మాట అవి. గ బార్డ్స్ అండ్ యానిమల్స్ అంతా అక్కడే కదా బ్రతికేది ట్రీస్ లోనే గదా.
అవును కరెక్టే
ఊ హు అందుకే ట్రీస్ కట్ చెయ్యకూడదు అని అంటారు.
అవును ఇంకా ఎక్కువ ట్రీస్ ప్లాన్ చేయాలి ఎంత వీలైతే అన్ని ట్రీస్ ప్లాన్ జేస్తూ ఉంటే. మన ఎన్విరాన్మెంట్ కి కూడా బాగుంటుంది మన ఏర్ పొల్యూషన్ అనేది కూడా కొంచెం తగ్గు. తిన్దన్నమాట
ఉ అవును నువ్వు ఎప్పుడైనా ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసావా
అవును ఇంకా కాలేజ్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశాన్నమాట ఒకసారి
నైస్ అంటే అప్పుడు ఎన్ని ప్లాంట్స్ పెట్టారు
అరౌండ్ ఫిఫ్టీ సాంప్లింగ్స్ అనుకో యాభై కన్నా ఎక్కువే పెట్టాము కానీ కౌంట్ అయితే యాభై
ఓ వావ్ చాలా మంచి ఇనిషియేటివ్ అది
అవును
హు మరి ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి ఏమన్ కుంటున్నావ్ ఎట్లా వస్తుంది దాని ఎఫెక్ట్స్ ఏంటి
అది చాలా సీరియస్ ప్రాబ్లం అయితే అసలు చూసుకుంటే ఇంకా ప్లాస్టిక్ ఎం త యూజ్ చేస్తామో మా హెల్త్ కి అంతా సీరియస్ తెలుసా
ఉ అవును అసలు ప్లాస్టిక్ ఇంగ ఈజీ గ డిపో డికంపోజ్ కూడా అవ్వదు కదా భూమిలో
అవును కొన్ని ఇయర్స్ కాదు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పడతాయి సార్ డికంపోజ్ అవ్వడానికి
అవును అందుకే క్లాత్ బ్యాగ్స్ యూస్ చేయాలి ఇంగ గవర్నమెంట్ కూడా రూల్ పాస్ చేసింది కదా
అవును రీయుజబుల్ ఐటెమ్స్ యూస్ చేయాలి
ఇంకా సింగిల్ యూస్ ప్లాస్టిక్ అవాయిడ్ చేసి చానా మంచిది
అవును ఎగ్జాక్ట్ గా
మరి వేస్ట్ మేనేజ్మెంట్ ఇంపార్టెంటా
చాలా ఇంపార్టెంట్
అంటే వెట్ వేస్ట్ అండ్ డ్రై వేస్ట్ సపరేట్ చేయ్యాలి కదా
అవును కరెక్టే కరెక్టే
ఉ అంటే ఒకప్పుడు ఇంట్లోకి అసలు టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టబ్స్ ఇస్తాను నేను అన్మా కదా ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ ఏమో ఇస్తానిన్నారు గదా
బ్లూ అనుకుంటా ఒకటి గ్రీన్ ఒకటి బ్లూ ఒకటి ఫర్ వెట్ ఒకటి ఫర్ డ్రై
అవును ఇంకా రీసైక్లింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా
అవును వేస్ట్ అనేది తగ్గుతుంది
ఉమ్ అవును ఇంగ న్యాచురల్ రిసోర్సెస్ సేవ్ అవుతాయి
ఎనర్జీ కూడా సేవ్ అవుతుంది
అవును మరి వాటర్ కన్జర్వేషన్ గురించి ఏమైన్ తెలుసా తెలిస్తే కొంచెం చెప్పచ్చు కదా
వాటర్ వేస్ట్ చేయకూడదు మెయిన్ థింగ్ మేము ఎంత వాటర్ వేస్ట్ చేస్తామో మా ఫ్యూ ఫ్యూచర్ జనరేషన్ కి అంతా వాటర్ ఫెసిలిటీ ఉండదన్నమాట
అవును అది కూడా కరెక్టే ఇంగ మన ఫ్యూచర్ జనరేషన్ కోసం మనం కూడా ప్రిజ కంజోర్ చేస్ పెట్కల్ పెట్టలగాద ఇవ్వంత
ఉ చిన్న చిన్న వాటితో మేము సేవ్ చేయొచ్చు లైక్ బ్రష్ చేసేటప్పుడు ట్యాప్ ఆఫ్ చేయాలి లీక్స్ ఉంటేయి ఇమీడియట్ గా రి పేర్ చేయాలి
ఉమ్ అవును కరెక్టే ఇంకా రైన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా మంచి సొల్యూషన్ వాటర్ నిక పంచాజ్ చేసుకునేకి
ఓ నువ్ ఫ్యూచర్ జనరేషన్ కోసం వాటర్ సేవ్ చేయాలి
ఉ అవును కరెక్టే మరి ఎలక్ట్రిసిటీ కాన్సర్వేషన్ ఎలా చేయాలంటావు
యూస్ లేనప్పుడు లైట్స్ హాఫ్ చేసుకొని ఉండాలి
అవున్లే అన్నెసెసరీగా ఫ్యాన్స్ ఎయిర్ కండిషనర్స్గా ఇవంతా వేసెస్ పెట్టే కుడుదు లైట్స్ కూడా
అవును ఇంకా ఎనర్జీ ఎఫిషియెంట్ అప్లియెన్సెస్ యూస్ చేయ్యాలి
అవును ఇంకా సోలార్ ఎనర్జీ యూజ్ చేయడం కూడా మంచిది
ఉ రినెవబుల్ ఎనర్జీ ఫ్యూచర్ కి చాలా ఇంపార్టెంట్ కదా
ఆవును ఇంపార్టెంటే ఇంకా మరి గ్లోబల్ వార్మింగ్ గురించి విన్నావా
అవును విన్నా
ఏమంటావు దానికి ఏమన్నా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా
ఇంకా అర్త్ టెంపరేచర్ గ్రాజువల్ గా పెరగడం తీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాము
అవును ఎర్త్ టెంపరేచర్ ఎట్లా పెరుగుతుంది అంత గ్రాజ్యువల్ గా దానికి ఏమన్నా రీజ సన్స్ ఉంటాయి కదా ఏం ఆ రీసంట్స్ ఏంటివి
గ్రీన్ హౌస్ గ్యాసెస్ పొల్యూషన్ డిఫారెస్టేషన్ ఇవంతా గో రీజన్సే
ఉమ్మ్ అవునా ఇంట్లో గ్లోబుల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజెస్ వస్తున్నాయి కదా
అవును హీట్ వేవ్స్ ఫ్లడ్స్ డ్రాట్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి దీని వల్ల అయితే
ఊమ్ అసలు చాలా సీరియస్ ఇష్యూ గానీ
డెఫినెట్ గా
మరి స్టూడెంట్స్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం ఏం చెయ్యగలరంటావ్
అవేర్నెస్ క్యాంపైన్స్ కండక్ట్ చేయగలరు
ఊ ఇంకా ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్స్ ఆర్గనైజ్ చేయ్యగలరు
ఊ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ క్రియేట్ చేయగలరు వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ సేవ్ చేయగలరు
కరెక్టే కరెక్టే మరి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి
అంతే ఇంక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తే పొల్యూషన్ అనేది తగ్గుతుంది కదా
ఊ అవునంగి ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా కొంచెం తగ్గుతుంది అన్నా
తుతుంది అవును నిజమే ఇంకా ట్రాఫిక్ కంజెషన్ కూడా రెడ్యూస్ అవుతుంది
అవును ఇంకా సైక్లింగ్ అండ్ వాకింగ్ కూ వాకింగ్ కూడా ఎంకరేజ్ చెయ్యాలి మనం అందరినీ
ఉమ్ హెల్త్ కి కూడా మంచిది దీని దిని వల్ల సైక్లింగ్ చేస్తే వాకింగ్ చేస్తే ఒక టైప్ ఆఫ్ హె ఎక్ససైజ్ అయిపోతుంది కదా
ఉమ్మ్ అవును కరెక్టే మరి నేచర్ లో నీకు ఎక్కువ నచ్చింది ఏండుటావు
నాకా గ్రీన్ ఫారెస్ట్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే క్కడ చూసినా పచ్చ పచ్చ పచ్చగా ఉంటుంది ఎక్కడ చూసినా పచ్చ పచ్చ చెట్లు బావుంటాయి అసలు
ఆ ఊ నాకైతే వాటర్ ఫాల్స్ అండ్ మౌంటైన్స్ ఇవంతా విజిట్ చేయడాను సో చానా ఇష్టం నాకి
నేచర్ జూస్తే మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది అసలు అయితే
ఊ అవును కరెక్టే ఇంకా స్ట్రెక్స్ స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది
ఎగ్సాట్రీ
ఉమ్ మరి ఫ్యూచర్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి అని కోరుకుంటున్నావు నువ్వు
క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాలి ఎందుకంటే అప్పుడే మా ఎన్విరాన్మెంట్ కూడా సేఫ్ జోన్ లో ఉన్నట్లు కదా
అవునులే క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటేనే ఇంకా పొల్యూషన్ ఫ్రీ సిటీస్ వస్తాయి ఇంకా పొల్యూషన్ ఫ్రీ ఇంగ ఆరాంగా బతుకోవచ్చు మంచిగా ఫ్రెష్ ఎయిర్ తీసుకోవచ్చు
రివర్స్ అండ్ లేక్స్ కూడా క్లీన్ గా ఉండాలి
ఇంగ ఇంగ ఫారెస్ట్ ఇంగ ఎక్కువగా పెరగాలి చెట్లు ఎక్కువగా నాటాలి
ఉ చానా మంచి డ్రీమ్ నాకైతే ఇదంతా
అవును ఇవంతా జరగాలంటే అందరూ కలిసి ఎఫైక్ట్ పెడితే పాస్బుల్ అయుతుంది
అవును నిజమే
ఇంకా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ గవర్నమెంట్ రెస్పాన్సిబిల్టీ మాత్రమే కాదు కదా
అవ్ను ప్రతి సిటిజన్ రెస్పాన్సిబిలిటీ ఇది
అవును చిన్న చిన్న అడుగులే కొంచెం పెద్ద ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి
ఉమ్ ఇంకా ఒక ట్రీ ప్లాన్ చేయడము ఒక ప్లాస్టిక్ బ్యాడ బ్యాగ్ అవాడ్ చేయడం కూడా చాలా యూస్ఫులవుతుంది ఒక ఒకటి నుంచి స్టార్ట్ చేస్తేనే మనకెక్కువ ఇంపాక్ట్ కూడా స్టార్ట్ అవుతుంది
ఆవ్ను కరక్టే నేచర్ మనకి చాలా ఇస్తుంది అన్మాట
అవ్ను దాని వల్ల మనం కూడా నేచర్ని ప్రొటెక్ట్ చేస్కొని ఉండాలి ఎప్పుడు
ఉమ్మా ఒ సరే ఫ్యూచర్లో ఎన్విరాల్మెంట్ కోసం మనా స్టాట్ చేస్తాం కదా
పక్కా చేయాల్సిందే
ఉహ్ సరే అయితే ఇప్పుడు వెళ్ళాలి బాయ్
సరే అయితే బాయ్
బాయ్